హాయ్ అండి
హాయ్ అండి బావున్నార
బావున్నా నండి ఏం చేస్తున్నారండి
ఇందాకే ఊరెళ్ళి వచ్చామండి అట్లా
అవునా ఏ ఊరు వెళ్ళొచ్చారేంటండి
హ్మ్ గోవా అటువైపు వెళ్ళొచ్చామండి మేము
అవునా అవునా అక్కడ ఏం చూసోచ్చారండి విశేషాలు ఏమున్నాయండి అక్కడ
అటు బీచ్కి వెళ్ళామండి
అవునా
ఆ
ఇంకా
అక్కడ బీచ్ ఒకటి ఉంటుందండి ఫ్రెంచ్ కాలనీ ఒకటి ఉంటుందండి కొంచెం రాక్ బీచెస్
హ్మ్ అంటే గోవాలో మీరు బాగా ఎంజాయ్ చేసి వచ్చారనుకుంటా అయితే ఆడుకోవటం బాగా అన్ని చేసి వచ్చారనమాట ఆ ఇంకా ఇంకా ఏం ఏమి చూశారండి అక్కడ
మేము మూడు రోజులే వెళ్ళింది అండి ఒక రోజు ఆ ఆ వెళ్ళడానికి పట్టిందండి అక్కడ ఒక రోజు ఏమో బీచ్ కి వెళ్ళాము ఇంకో రోజు ఏమో అటు ఫ్రెంచ్ కాలనీ ఎటువైపు వెళ్ళాము ఇంకా అంతే మేము మళ్ళీ రీట్ నోచ్చే సామండి మీరు ఎక్కడికి ఎల్ల లేదా అండి
హా మేము వెళ్ళాము అండి ఏంటంటే ఆది అప్పుడు విశాఖపట్నం బీచ్ ఉంది కదా ఆ బీచ్ కి వెళ్ళామండి అక్కడ ఆర్కే బీచ్ అని కైలాసగిరి అని అవి ఉన్నాయి కొన్ని చూడదగినవి అవి చూద్దామని చెప్పని పిల్లల్ని తీసుకొని వెళ్ళామండి ఎందుకంటే పిల్లలకి సెలవులు అయిపోయి వచ్చినయి సెలవులు ఇచ్చాక వాళ్ళు ఎక్కడికి తీస్ కెళ్ళావా మమ్మీ తీసుకెళ్ళవా అంటుంటే ఇంకా అట్లా సరదాగా తీసుకెళ్ళాం అన్నమాట
అవునా అండి బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు ట్రిప్ అంతా
అవునండి సూపర్ గా బాగా అంటే బాగా ఎందుకంటే అక్కడ సామాన్యంగా లేదండి బాబు అక్కడ ఆ బీచ్ ఎదుకు గుండా ఫిష్ అక్వేరియం అని ఒకటి ఉందండి చేపలది అవి రకరకాల ఫిషెస్ అండి అందులో బా ఎన్ని ఎన్ని రకాలంటే అన్ని రకాలండి బా చూస్తే కొద్దీ ఇంకా చూడాల అనిపిస్తుంది ఈ మూల నుంచి ఆ మూల కున్నాయండి ఆ ఫిష్ అక్వేరియం
అవునా అండి అంత బాగుంటుందా అంటడి అది అరకు దగ్గరే ఏమో కదా అండి వెళ్లారా మీరు
ఆ వెళ్ళొచ్చామండి అరకు అంటే ఈ మొన్న వెళ్ళినప్పుడు వెళ్ళదు కాని లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము వెళ్ళొచ్చాం అండి ఎందుకంటే ఫ్యామిలీ ట్రిప్ గా వెళ్ళొచ్చాం అందరం మా అమ్మగారు నాన్నగారు అందరం కలిసి వెళ్ళాం అన్నమాట పిల్లలు మా వారు అందరూ కలిసి
బాగుంటుందండి ఆ పైన అంతా
చాలా అంటే చాలా బాగుంటుందండి ఆ ట్రైన్ లో వెళ్తే ఎంజాయ్మెంట్ గా ఉంటుందండి ట్రైన్ ఇలా చుట్టు కొలతలు ఇలా ఇలా ఇలా తిరుగుకుంటూ గృహల్లోంచి వెళ్తుంటే ఆ సౌండ్ కి మళ్ళీ అరుస్తారు గృహల్లోకి వెళ్ళేటప్పుడు ట్రైన్ ఆ అరుపులు రీసౌండ్ వస్తూ ఉంటాయి
అవునా మేము కార్ లో వెళ్తామండి అక్కడ ఘాట్ రోడ్ ఉంటుంది కదా మేము కార్ కార్ లో వెళ్ళామండి పోయిన సారి
అవునా ఉ కారు అంత ఎంజాయ్మెంట్ గా ఉండదండి ట్రైన్ ఒకే మీకు బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది
అయితే ఈసారి ట్రైన్ ట్రై చేయాలండి వెళ్ళినప్పుడు
చూడండి బాగుంటుందండి అక్కడ ఆ అది ను మళ్ళీ కాకినాడ బీచ్ ఒకటి ఉందండి అది కూడా బాగుంటుంది మచిలీపట్నం బీచ్ అయితే ఇంకా బాగుంటుందండి అది మనం ఏంటంటే అది వెళ్లే కొద్ది లోతు అనిపించదు బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మేము వెళ్ళి బాగా ఎంజాయ్ చేశాం
మంగినపూడి బీచ్ కి అక్కడ ఇసుకలో బండ్లు నడిపేది కూడా ఉందండి అది మేము నడిపాము
ఉ
అ బండికి నాలుగు చక్రాలు ఉంటాయండి ఆ అదే కారు కాదు గాని ఒక బైక్ లాంటిదే కానీ నాలుగు చక్రాలు ఉంటాయి ఇది
అవునా ఓహో అంటే మేము లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు మాకు ఏం కనిపించలేదు అవి ఇప్పుడు ఏమైనా కొత్తగా పెట్టారేమోనండి పిల్లలు వస్తున్నారు జనాలు పెరిగే కొద్ది ఏవో ఒకటి కొత్తగా వత్తే తీసుకొస్తూ ఉంటారు కదా అవునా
ఉన్నాయ అవి
ఆహా
ఉ బాగుందండి ఆ ఇసుకలో అది కొంచెం మట్టిని తోసేస్తూ పక్కకు తోసేస్తూ ఉంటుంది బాగుందండి అది
అవునా ఆ ఆ చాలా ఎంజాయ్ చేసింటారు అయితే మీరు కూడా ఉ కేరళ వెళ్లార అండి ఎప్పుడన్నా మీరు
ఆ వెళ్ళలేదండి వెళ్ళాలి
అక్కడ ఆదేంటి కేరళ కూడా ఒక నదిలా ఉంటుంది ఆ నదిలో షిప్ ఉంటుంది ఒక హట్ లాగా కడతారండి ఆ షిప్ ని అందులో దాదాపుగా ఒక వెయ్యి మంది దాకా పడతారండి ఆ ష్రిప్ లో అలా కడ అంత పెద్ద షిప్ అండి అది
అవునా అండి
ప్ అంటారు దాన్ని షిప్ అనరు పడవ అంటారు ఆ పడవలో దాదాపుగా వెయ్యి ఐదు వందలు
ఆహా ఎక్కడికి పోతుంది అండి ఆ షిప్
అలా అంటే మనం ఇప్పుడు ఈ గోదావరి గట్టి నుంచి ఆ గోదావరి గట్టికి వెళ్ళినట్టుగా అట్లా వెళ్తూ ఉంటుంది ఆనమాట
పాయింట్ కద వరకు
ఆ అట్లా ఇప్పుడు గోదావరిలో ఈ పట్టుసీమ ఉంది ఏంది ఆ పట్టుసీమ వెళ్లాలంటే మనము ఇట్లా ఇక్కడ పడవ ఎక్కి ఈ ఘటన మధ్యలో ఉంటుంది అది ఆ మధ్యకి వెళ్ళాలంటే మనం నడుచుకుంటూ వెళ్ళాం కదండి అందుకని పడవలో వెళ్ళాలి దానికి ఆ పడవలో
వెళ్తుంటే ఆ పడవ లో ఒ నీరు చేతి ఇట్లా ఇట్ల ఆడుకుంటు చాలా ఎంజాయ్ అవునండి మేము కేరళ వెళ్లేదు గానీ దాని దగ్గరలో కర్ణాటక ఉంది అక్కడ మున్నార్ ఆలే తీ అవన్నీ అవి వెళ్ళామండి కొంచెం
అవునా
అక్కడ ఆ దట్టమైన అడవిలో నుంచి రోడ్డు ఉంటుంది అండి
ఆ ఆ
ఆ అక్కడ సిగ్నల్స్ అంతగా రాకపోయినా గానీ చుట్టూ చెట్లు మధ్యలో నించి రోడ్డు వైల్డ్ ఆనిమల్స్ తిరుగుతూ ఉంటాయి ఏనుగులు కొంచం ఆ లేడీలు అవి రాత్రి పూట్ టె వస్తాయండి ఇక్కడ పొగలు కూడా తిరుగుతాయండి ఇక్కడ అవునండి ఆ చూసామండి మేము ఆ జింకల్ని చూసామండి మేం
ఆ
ఏనుగు పిల్ల నీను జింకని చూసాము
అవునా ఊహు ఇంకా ఇంకా ఏం చూసారండి
అటు ఎళ్తే అవంతా మొత్తం ఏది కాఫీ తోటలండి అదంతా మున్నారూ అలిప్పి అవన్నీ కాఫీ తోటలండి ఆ అక్కడ ఆ టేస్ట్ చేసామండి
ఏమన్నా పౌడర్ లాగా ఏమన్నా తెచ్చుకున్నారా కాఫీ పౌడర్ అట్లాగా
ఆ తెచ్చుకున్నామండి మేము ఒక రెండు మూడు కిలోలు దాకా తెచ్చుకున్నామండి కాఫీ పౌడరు మన దగ్గర దొరికేదానికి అంటే అక్కడ ఇంకా చీపర్ లో దొరుకుతుందండి అక్కడే వాళ్ళు పండించి పట్టిచ్చి ఇవ్వడం కాబట్టి ఎక్కువ దొరుకుతుందండి మనకి
ఆహో బాగా ఎంజాయ్ చేసారు అయితే మీరు టూర్ కెళ్ళి ఊ
ఆ ఇంకా ఏమి చూసోచ్చారండి చుట్టుపక్కల ఏమన్నా చూసారా మేము మొన్నీమధ్యే రామేశ్వరం వెళ్ళాం రామేశ్వరంలో గూడా బావుంటుందండి సముద్రం మధ్యలోంచి ట్రైన్ వెళ్తుంది మీరు విన్నారో లేదో నాకు తెలియదు కాని
విన్నానండి మేము కూడా వెళ్ళామటు
అవునా ఆ అవునా ఆహా ఆ
అవునండి
అవునా అదే నేన్ మేము వెళ్ళాం కానీ అక్కడ ఇదేంటి అంబేద్కర్ కదు వాయన ఉన్నారు కదా లైబ్రరీ ఏదో ఉండటండి ఆ లైబ్రరీలో బుక్స్ అవి కూడా బాగుంటాయంటండి ఆ బుక్స్ మంచి మంచిగా కథలు అట్లాంటివి
అవునండి అట్లా స్టోరీ బుక్స్ అక్కడ జరిగిన హిస్టారికల్ ఎవిడెన్సెస్ అన్ని ఉన్
ఆ అవునండి నాకు చెప్పడం రాలేదు మీతో గబుకున్నా అందుకని ఆ లైబ్రరీ అని చెప్పి బుక్స్ అని చెప్పని అన్నాను అనమాట
ఆ అవునండి విక్టోరియా మెమోరియల్ ఉంటుందండి క్వీన్ విక్టోరియా అక్కడ రూలింగ్ జేసినప్పుడు అప్పుడీ బుక్సు ఇన్స్క్రిప్షన్సు ఉంటాయండి అక్కడ
ఆ అవునండి ఊహు సరే అండి ఉంటానండి బాయ్ అండి బాయ్ అండి